ఆ నమస్కారవండి. ఏం చేస్తున్నారండి.
ఊ ఆమ్
అవునా అండి.
మా పిల్లలు ఊకే బెల్లం బెల్లం ఆన్ ఫ్రిడ్జ్ లో చూసిర్ బెల్లం కాలంటే వాళ్ళ చేరిన్త్ ఇచ్చిన నీన్ గితాత తిట్టనా.
అవునండి బెల్లంతో ఏదన్నా చెప్పేలండి పల్లి పట్టొ నువ్వుల లాడ్డో.
మర్షలు చేద్దాం అనుకుంటాన్నాం గానీ టైం ఉంటలేదు నాన వేట్టాలి ఈ రోజు నాన వేట్టి చేయాలె రేపన్నా హో మా వొళ్ళ ఇంటికాడ పల్లీలు ఉన్నాయి. ఆ పల్లీ బస్ ఒకట్ పట్టుకొని రావాలే.
హోహు
కొంటారండి పల్లీలు
పల్లీలు ఎంత అండి కేజీకి
వంద రూపాలు అటా
తీసుకుంటారు గావచ్చండి మా వొళ్ళు అడిగి జు చెప్తా మీకు
హహు
ఉహ్ మొన్న మొన్న మీమ్ పావుకిల్లా పావుకిల్లా తేచ్చి పల్లి పట్లు దేస్ చేసామండి మా పాప్ వా ఊకే అంటే అన్నం గిట్లా ఏమి తింట్లేదు. తింటలేదు అనేసి పల్లీలు తెచ్చి అందపావు చేస్తే తే తిన్నదండి పల్లీలు, పల్లీ పట్టి అంటే జాతర్ల దే చింలు గదా ఆ బెల్లం ఉండే ఆ బెల్లంతోడి చేసినా తిన్నరు.
ఆ మేము కూడా మావి జీతేర్ల బెల్లవే అండి. మా వాళ్ళు ఇచ్చురు. మా పెద్దమ్మ వా ళ్లు, మా అక్క వాళ్ళు, మళ్ళా మా అత్ తమ్మ వాళ్ళు నాటుకు వోయి, అక్కడ ఓయిరానట్టు డిన్నర్ కని వేయిరు. హూ అది వచ్చింది కానీ చెందామంటే టైం ఉంటలేదు. అది నాకు జేయరాదు సక్కగా, ఒకసారి ట్రై చేసినా కాని కొన్ని మంచినే వచ్చినాయ్.
వీయా యూటూబ్ ఉండగా మనవ్వేరొటోలని అడుగుడేది.
కానీ మరిన్ని అయితే కారాబైతాయి కాండి. అత్త మున్ట్ కొంచెం ఇప్పుడు రెండు కిల్లోలు జేయాలనుకున్నా కూడా మరిన్ని కదా ఇద్దరు ఉంటనే అయితాయ్ అర్చలు.
హుహ్ అవును ఒకళ్ళు ఏస్తానికైనా ఒకళ్ళు కల్లూత్సనికైనా ఉండాలి.
ఓహ ఏ గ్యారకులు అది గ్యారెలు ఉంటానా ఈ అరిచేలాక్ కును మడుగుల వట్టిద్దామని చుతునవండి. సమల్ల బండి నిన్న ఇళ వాతదని జూతే నిన్న రాలేదు ఇయాల రాలేదు.
నిన్న సండే కదండి. నిన్నారా మొన్న సండే రోజు వసది కదండి, మండే గాని
ఆ సండే రోజ కూడా రాలేదు గాండి.
అవునా వస్తాయి అద్ వస్తద్ లేకుంటే రేప్ వసది కావచ్చు.
మా ఊర్లో నాకదు
అ ఊ అవునండి లడ్డు రా లడ్డు మా లడ్డు మా చిన్న పాప నీళ్ళల్లా ఆడుతాంది ఊకే నీళ్లు గావాలి ఆమెకు
అవునా
ఊ ఈ మా నేను మొన్న మరోసారి నువ్వుల లడ్డూలు చేసాను చేస్తే తినలే నువ్వుల లడ్డు కొంచెం చేదు చేదు ఉంటాయి కదా అవి తినలేదు ఒక పెద్ద పాప మే మేమ అయితే తిన్నాం కనీ మా ఇంట్లోళ్ళు
టైట్ ఉంటది డాడీ
మీకు స్టోర్ చెప్పాలండి అయితే ఒక ఊరిలో నాట తనకి న ఐదుగురు కోడలు నాట ఐదుగురు కోడలు కొడుకులు ఐదుగురు కోడాల్లన్నట్టు వాళ్ళకు పెళ్ళిళ్ చేశార అన్నట్టు కొడుకులకి
ఆ
పెళ్ళిళ్ళ కొడుకులు చేస్తే వాళ్ళకి అంటే వర్స వీళ్ళ ఒకటి ఫ్యామిలీ అన్నట్టు ఐదుగురు అంటే కొడుకులు ఒకటి అన్నట్టు అంటే అంటే అత్తలు అంటే కోడలు కూడా ఒక్క ఇంట్లో పుట్టిన వాళ్ళు అన్నట్టు ఐదుగురు
ఆ
అయితే వీళ్ళు ఏమనుకున్నారు వాళ్ళ అమ్మ గ ఇట్లా వీళ్ళ అమ్మ గ ఇట్లా అనుకున్నారు కదా మా నాకు ఐదుగురు కొడుకులున్న నీకు ఐదుగురు బిడ్డలు ఉన్నారుగా మన మన మనం ఇచ్చి పుచ్ చ్చుకున్నబటు అనేసి అనుకున్నట సరే అనేసి సరే అనేసి వాళ్ళకి వీళ్ళకి అంటే ఐదుగురు పదిగురు పది మంది కదా వీళ్ళకి పెళ్లి చేస్తారండి పెళ్లిి చేసిన తర ఆ పెళ్లిి చేసిల్లన్నట్టు చేస్తే వాళ్ళ అత్త పిసినారి దాట దా
ఆహా అంటే ఇప్పుడు వీళ్ళ
అబ్బాయి వాళ్ళ అత్త క అబ్బాయి వాళ్ళ అత్త అబ్బాయి వాళ్ళ అత్త పిసినారిది అన్నట్టు ఆ అబ్బాయి వాళ్ళ అత్త ఆ పీసినార్ది అయితే ఫస్ట్ ఒక అంటే మార్కెట్ కి వెళ్ళలి ఇద్దరు అక్క జల్లటి పోయినా ఇద్దరు అక్క జల్లు పోయి మార్కెట్ కి ఇట్లా కూరగాలు ఇట్లా తెచ్చిళ్ అన్నట్టు
ఊ
అంటే వాళ్ళకి పెళ్ళ సంవత్సరం అయింది ప్రెగ్నెన్సీ తో ఉన్నారన్నట్టు ఐదు ఐదు ఆరు ఎలా తో ప్రెగ్నెన్స్ తో ఉన్నారు
ఆ
అయితే వాళ్ళ అత్త అత్త పోక అంటే వీళ్ళు కొడుకులు జాబ్ వెళ్తారు అన్నట్టు అత్త వెళ్ళగా కడుపు త్త ఉన్నోళ్ళనే ఇట్లా కార్లగాక నడుచుకుంటూ వెళ్ళ అనేసి చెప్పిందట వాళ్ళ అత్త
ఉ
వెళ్ళతే వాళ్ళ ఎంండ పో ఎండ కూ వర్చుప్పుడా కొంచెం ఎట్లా నీరసం ఉంటది గా ప్రెగ్నెన్స్ తో ఉన్నవాళ్ళు
ఆ
అందుకోసం మేమ్ చేసిన ఫ్రిడ్జ్ లో నిమ్మరసం ఉంటే నిమ్మరసం తాగుతానికి మనిసో గ్లాసులు పో కుంటే వాళ్ళ అత్త అన్నది కదా ఇ మీకు పసుకో గ్లాస పోసే క ఎందుకు తాగుతాల్లు మీకు దండుగా తాగడం మీకు ఊసుడుదండగా మీరు తాగొద్దు అనేసి వాళ్ళ అత్త పీసినారి అత్త అన్నదా సప్పుడేడా వాటర్ తాగండి కాని గివెందు తాగుతాల అనేసి వాళ్ళ అత్త తిట్టింద అట వాళ్ళ ఐదుగురిని
ఆ
తిట్టినాక సైలెన్స్ ని వాటర్ తెచ్చిస్తతే వాటర్ తాగారట
ఆ
తాగిన తర్వాత అర కిలో పిండి అద్దపావు అద్దపావ పావు కిలో పిండి ఇచ్చి పూరిలు జ చేయ వన్నదాట
ఆ
చుట్టాల వత్తాలుగా పూజలు చేయాలంటే అళ్ళ ఐదు రొట్టెలు అయినాయి ఆట ఐదు ఆ ఐదు పూరీలు అయితే అందరు వచ్చి తినంగా ఒక్క పూరి మిలుగుతుంద ఆట ఒక పూరు అంటే చా అంటే ఒక నలుగురు వచ్చిలాట నలుగురికి నాలుగురు రొట్టెలు వేసిందట ఒక రొట్టె మిలుగుతంది కదా పూరి ఆ ఆ ఒ ఒకక్క పూరి మిగిలి కన్నదాట కద కరి ఉన్న పూరి తెచ్చి ముగడ పెట్టి ఐదు గురు పంచుకుని తినండి ఒక పూరిని అన్నదాది వాళ్ళ అత్త వాళ్ళ వాళ్ళ మేము ప్రెగ్నెన్స్ త ఉన్నాం ఈ ఐదు ఐదుగురికి ఒక్కరు ఒక పూరీ ఏం సరిపోతుంది అత్తమ్మ అనేసి అన్నరాట అంటే అంటే మీరు తింటే తిను లేగు లేదనేసి రూమ్ కి తాళం వేసుకునేదట త తాళం వేసుకు ని రూమ్ త అంటే వంట రూమ్ తళాలు ఆమె దగ్గర పెట్టుకున్నదట అది ఒక పూరి ఉన్న ఒక కరీ ముంగడి పెట్టిందట తింటే తిను లేకుండా లేదు అనేసి పెడితే ఆ ము ఒక్క పూరిని ఐదుగురు ఐదు ముక్కలు చేసుకొని తిని పండుకున్నారట ఇక
ఆ మ్యామ్ మరి అ సరిపోయింద మరి వాళ్ళక
ఇ సరిపోయింద అంటే ఆ సగం ఏం సరి పోతే ప్రెగ్నెన్ీ తో ఉన్న వాళ్ళకి సరిపోలేదు ఇట్లా వాళ్ళ హస్బెండ్ తో ఇట్లా ఇలా అయియంద అనేసి చెప్తే వాళ్ళ అమ్మని గ ఇట్లా తిట్టిల్ళడు అంటే గట్లనే చేస్తావా అని కడుపుత ఉండాలని ఇట్లా చేయొద్దు మేము చేసింది దేవుల కోసం మా బా భార్యల కోసం మా బిడ్డల కోసం కదా అనేసి వాళ్ళ కొడుకులు అన్నారు అట ఇగ
ఆ
ఇక అప్పటి నుంచే వాళ్ళ కోడలు అంటే వాళ్ళ అత్తాయ అన్నిీ కోడలకు అన్ని చేసి అన్ని పెట్టేదిటి ఇగ
అవున
ఆ ఇస్టోర్ అయిపోది
మీరు మీరు విన్నారా చదివరా కథనీ
అంటే ఇదో స్టోరీ ఒక పుస్తకాల చదివిన చిన్నప్పుడు పుస్తకాలు గుర్తుకొచ్చేది ఇప్పుడు చెప్తాను
అవునా
ఆ ఇంకో ఇంకోటి ఉన్నదండి ఇంకోటి ఉన్నదండి
ఏంట్రా అండి
ఆ అయితే ఒక ఊరిలో ముగ్గు అక్కచేల్లాలట ముగ్గు ముగ్గు అక్కజల్లాలంటే అంటే ఎనకట అంటే ఇట్లా పూలి గురుసలు ఉండడం వల్ల ఉడ ఉక్కపోయడం వెంటకాలం ముడక్కపోయడంము ఉట్టిగాని బయట వండడం అనేది జరిగేది కదా అయితే ఊక ఉక పోసాడు వేడి వేడి అన్నం పెట్టేదట వాళ్ళ అమ్మ వేడివేడి అన్నంలో ఆడు ఆవుడు అంట ఎండకు ఉడకపోత వేడి వేడి అన్నం తిని బాగా ఉబ్బరిచ్చేదాట ఉడకపోసేదాట ఉడకపోతే బాగా చమటగారేదాట నీరసంగా ఉండేదాట ఉంటే ఒక అంటే బాగా ఆస్తున్నోళ్ళు అంటే ఇట్లా బా అంటే బాగా ఆస్తున్న ఏసీలు గ ఇట్లు ఉంటాయి కూలర్లూ ఇట్లా వాళ్ళొచ్చి వీళ్ళ ఇద్ద ముగ్గురిని చేసుకొని పోయిలాట చేసు తీసుకొని పోతే వాళ్ళకి అంటే మనళ్ళ వాల్లో ఏసీ నాట వంట రూము లో ఏసీ నాట బెడ్ లో ఏసీ నాట అండ్ ఏడవ లాటలో లాటర్లో కూడా ఏసీ పెట్టేదిట
వామ్మో
ఇట్ల అన్నిట్లో వేసి పెడితే వీళ్ళు ఏ అంటే వీళ్ళు అంటే వీళ్ళు అంటే ఏది ఉండదు కదా వీళ్ళ ఏమి చెప్పినా అంటే ఏది ఉండలేదు కాబట్టి వీళ్ళలకు ఆదాయం గట్ల మనం ఏం చెప్పినా వీళ్ళ మొద్దులు పల్లెటూరు మొద్దులు వింటారు కదా అనేసి వాళ్ళని అన్నిీ పనులు చెప్పి టాచర్ పెట్టేదాట కోడలని అత్త ఆ ఇట్లా టార్చర్ పెెట్టుడుతోనే అన్నిటి అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు మో ఏసి పెట్టుకునేదాట
పలుగుతుది ఆ చెప్పు
వాళ్ళు ఉన్నప్పుడో ఏసీ పెట్టుకునేది అంట వాళ్ళ కోడలు వచ్చుతోనే ఏసి ఇబ్బంది పెట్టేదట ఎందుకు ఇట్లా చేస్తారు అనేసి అంటే మీరు వచ్చేదిగా కరెక్ట్ బిల్లు పడతది మీ లే మేము ఉన్నప్పుడు కరెంట్ బల్లుల్లలేదు కద ఇక ముగ్గురు ఎకువయ కాబట్టి కరెంట్ బల్ పడుతది మీ ఎయ్యం అనేసి ఎట్లా అంటారట వాళ్ళ హస్బెండ్ కి ఇట్లా చెప్తే ఎందుకు ఏయరు వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు కదా పల్లెటూరు నుంచి వచ్చారు కదా వీళ్ళలకు కొంచెం ఏసి పడదు అనేసి ఏతలేదు అనేసి వాళ్ళు అత్త అంటదట
ఆ
అ అంటే వాళ్ళు ఉంటా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుది కదా వేయ్యాలి వీళ్ళలకు కొంచెం ఎట్లయినా సి సిటీ నుంచి ఆ పల్లెట నుంచంచి సిటీ వచ్చే వాళ్ే అలవా అలవాటు అవుతది వాళ్ళ కి అనేసి వాళ్ళ హస్బెండ్ ఇట్లా అంటాడంట అన్నాంక ఇగ అప్పటి నుం చి కోడలు ఎక్కడ అంటే ల్యాట్రన్ లో అయినా బాత్రూమ్ లో అయినా ఎల్ల అైనా ఏసీ పెట్టి ఉంచేదిట వాళ్ళకి కొడుకు చెప్పుడుతోనే ఇగ
ఆఓ
ఆఏ కరెంట్ బిల్లు బాగా పడుతూనే నేను అప్పుడు వద్దదున్న కదా రా ఇప్పుడు కరెంట్ బిల్లు బాగాడుతాంది కదా ఎట్లా రానేేసి అంటే వాళ్ళ కొడుకులు జాబ్ చేస్త తారు కదా మాకు లేని బాధ నీకు ఎందుకే నువ్ ఏమనా అన్ని రెంటూ ఇట్ల అన్ని రెంటులేమ కడతాను మేంగద కట్టుకునేది నీకేం అవసరం లేదు అనేసి కొడుకులు అంటారు అంట ఇగ ఆ చిన్న చిన్న షార్ట్ ఫా షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చాటి చాటి
ఆ
ఆ అంతే అండి మాకు ఇష్టోలకి ఈ రెండే తెలుసు
అవున చదివారా వింటారా
ఆ చిన్నప్పుడే ఒక పుస్తకంలో చదువుకున్నది ఓ ఫస్ట్ టేదేమో పుస్తకలు చదివా సెకండ్ సెల్లులో చూసా అది యూట్యూబ్లా
ఆా
ఆ అది కొంచెం స్టోరి కొంచెం పోడు అంటే కొంచెం సగదిప్పాను స్టోరీని
ఆ
ఆ పనితీరిందా అండి మీది
మాదేం పని చేయలేదండి ఇంకా చెయ్యాలే
అవునా మా చిన్న పాప బా నీళ్ళలో నాని వచ్చే దుబ్బలా ఆట ఆడుతదండి అంతా దుబ్బ పుసుకుంటుది ఫోడ రంనాట్ అది
ఆ స్నానం మొత్తం పోతుది కాగానీ ఇది సమ్మర్ కాబట్టి ఇగ మన పల్లెటూరు కాబట్టి గట్లనే ఉంటాయి పల్లెటూరు పనులలు
ఉ పల్లెటూరు పని పక్క బెట్టి బట్టలు నాన్ కుందు కాటు అంత తెల్ల దుబ్బా అంత అంగి పడుతది పిండి దెగి రావాలి గది
ఆ
మీ బాబు ఇట్లా ఏం చేస్తున్నా ఆ ఇద్దరు పాపలే అండి మాకు
అనా బాబు కోసం ఉంచుకున్నారా
మీక్ మీకండి
మాకి ఇద్దరు బాబులే
అవునా ఇంకోటి ఉంచుకోలేదండి పాప కోసం
ఆ ఉంచుకుంటలేమ్ అండి మేము చేసే
అవునా ఒక ఆడపిల్ల ఉండాలి కదా ఉంచోకోపోయిలు మీరు
ఓ టైం అయిపోతండి కదా అండి
అ ఓకే అం